ఆ ప్రజెంట్ ఇప్పుడూ ఆ జాబ్ మార్కెట్ ఎలా ఉంది
ఇప్పుడు జాబ్ అంటే చాలా బాగుంది బధతంగా ఇప్పుడు బాగా బాధ అయిపోయింది
ప్పు చెప్ జాబ్ చేయ్ వచ్చే అవకాశం కూడా చానా ఎక్కువ ఉంది
అవును
అంటే ఎటువంటి జాబ్లు ఎక్కువన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో
ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఎస్తన్నా జాబ్
ఇది ఏ ఫిల్లు అయినా ఎక్కువే ఉన్నాయి అంటున్నారు జాబ్స్
మ్మ్ అవును
కాకపోతే ఇప్పుడు బయట మనం జాబ్ చేయాలంటే కొంతమంది అంటారు నీకు కన్ఫా ఎక్స్పీరియన్స్ ఉండాలి లేకపోతే తే ఎదనా రియల్ వాల్డ్ ప్రజెక్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసిండార అంటారు అది కన్ఫామ్ చేయాల్సిందేనా
అవును పజతే చే
అంటే ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ మీద అంటే ప్రాజెక్ట్స్ మీద ఏ వర్క్ చేయకపోతే మనం ఆ ఏ కంపెనీకి పనికిరామంటారు
అవును
అంటే ప్రాజెక్ట్ అనేది మ్యాండేటరీ అంటారు అంతేగా
మ్మ్ అవున్ స
ఏ కంపెనీ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ప్రాజెక్ట్ంది నాకు ఏమ జాబ్స్ ఇవ్వరుంటారా
మ్మ్ అవును
దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటింది కదా అంటే ఏ చ జాబ్స్ తగ్గిపోతున్నాయి అని అంటారు కదా అదే అవున్న అదే రుయ అదే ఇ ర ఇ ఇయలేనా అ లే మతే రూ మసా
అది వచ్చ రోమసన్ ఏ వచ్చ చి త చత్ర అవున
అంటే ఏ ఐ వచ్చాక కొత్త కొత్త జాబ్స్ ఎమన్నా క్రియేట్ అయితున్నాయా
ఉ అవును
అంటే ఏ విధంగా అని
ఏవన్న జాబ్
ఏ ఆ అవును ఏ విధమైన జాబ్స్ అల రేట్ అయితేనే
అంటే ఆ ఏ ఐ డెవలప్ చేయడానికి మనుషులు కావాలంటారా
ఉ మీరేమంటారు
ఏఐ ని ఆ మీ కూడా అదే అనుకున్నాం అదే ఏ ఐ డెవలప్ చేయాలన్న మనుషులు కావాలి కదా
వేలజ మ్
అని డెవలప్ చేయడానికైనా వర్కర్స్ కావాలి కదా క్యాప్స్ కావాలి కదా
అవును హమ్ హలో
ఆ కాంపిటీషన్ ఎక్కువైంది అంటరా
ఉ అవునా
అంటే ఇప్పుడు నీ దగ్గర కొంచెం చదువు ఉండి స్కిల్ ఉంటే నీ కన్ఫర్మ్ గా వచ్చిద్ది
ఉమ్
ఇప్పుడు నీ దగ్గర ఏమి ఏం లేకుండా స్కిల్ ఏం లేకుండా నాకు జాబ్ రావట్లేదు ఏఐ వచ్చింది అనడం అది తప్ప
తప్పు అది మా చెల్ల
ఆ ఇప్పుడు ఆ ఇప్పుడు ఏఐ లో ఇప్పుడు మార్కెట్ లో ఏఐ అంటున్నాం కదా ఆ ఏఐ తగ్గ స్కిల్ అంటే ప్రోగ్రా ఏఐ తగ్గ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముందండి
ఏఐ తగ్గ ప్రోగ్రాం లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్
అంటే ఇప్పుడు ప్రతిది ఏఐ మోడల్ పైథాన్ మీద ఎక్కువ వర్క్ అయితుంద
అవును
అంటే అసలు వర్క్ ఏఐ పైథాన్ మీదనేనా
ఎక్కువ వర్క్ అయ్యేది పైథాన్ మీదే
అంటే కన్ కన్ఫంగా అన్ని లాంగ్వేజ్ డీల్ చేస్తారు కాపో తే మెజారిటీ లాంగ్వేజె మేజర్ లాంగ్వేజ్ అంటే అదంటారా
పై అవును
ఆ దాంతో పాటు కొంతమంది నాకు పైతాన్ వద్దు జావ జావస్ స్క్రిప్ట్ సి ప్లస్ ప్లస్ అన్ టారు కదా వాళ్ళకు కూడా ఏవి ఇబ్బంది లేదు కదా మార్కెట్ లో ఇప్పుడు
మార్కెట్లో ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు
ఎందుకంటే ఏ ఏమైంది
ఏం కాలేదు చెప్పండి
ఫరిర మీ ఎక్కడైనా కే సత్తా ఉంటే నువ్వు ఏడని బతుకుతావు
మ్మ్షఅవును అంతే అండి
ఆ ఒకరి మీద నిందలేయడం తప్ పో
అవును
ఇంకా ఒ క్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఒక్కటి తెలిసి ను ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తు చేయపోతున్నా లేకపోతే ఏవన్నా లైక్
లో చెయ్యాలిగ గౌతమ్ మద ఇంటర్వ్యూ చేయాలి అన్నీ కావాలి ఎన్ను దు ఇప్పుడు
టే ఇప్పుడు నా తెలియక రియల్ వరల్డ్ ప్ర రిజర్వుడ్
హలో
చెప్పు
చెప్పండి మీరు
చెప్పు చెప్పు
హ్
చెప్ ఆ ఇప్పుడు రియల్ ప్రాబ్లమ్ంటె అస్సలు ఏంటిది అప్ ఎక్కడూంటె ఈవి రియల్ వరల్డ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సిచ్యువేషన్ తగ్గట్టు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని మీద మనం చేసిన వర్క్ వర్క్ తోటి మనకు వచ్చిన స్కిల్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అంతేనా
అంతేనండిది. మీది వర్క్ చేయండి. ఆపరేషన్ చాలా ఉన్నాయి మీరు హ్
ఆ దాంతో పాటు క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలంటున్నరు గాదా
అవును కావాలి
అంటే కన్ఫామ్ గా పర్ఫెక్ట్ నేర్చుకోవాలా లేకపోతే నువ్వు ఇంటర్వ్యూతో కమ్యూనికేట్ చేయగలిగే అంత నేర్చుకుంటే తరిపోతుంద
ఇంటర్వ్యూలో కమ్యూనికేట్ చెత్తే అంతా సరిపోద్ది.
ఇంటర్వ్యూతో కమ్యూనికేట్ చెత్తే సరిపోతది. అంటున్నారు మీరు
ఆ దాంతో పాటు మనం కంపెనీ ఇన్ఫ ర్మేషన్ తెలిసుంటే బాగుండును.
కంపేనీ గురించి కూడా కొంచెం తెల్వల ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడుకి
ఉమ్ అవును
అవున హ్ హు
హలో హలో
చెప్పండి అ చెప్పు
ఆ ఇప్ ఇప్పుడు ఆ మళ్ళీ ఇవి ఉంటాయి కదా అంటే ఆయాప్టిట్యూడ్ అని లేకపోతే ఆ లాజికల్ థింకింగ్ అనే ఉంది కాదా
అ ఉంటాయి
ఏంటిది అసలు
ఇప్పుడు మనం
కొత్త కొత్తగా ఆన్సర్ క్రియేట్ చేయడం ఉంటావా
హ్ అవును
అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్కి కనీసం టూ ఫోర్ ఆన్సర్లు ఉంటాయా.
ఆ దాంతోపాటు ఇప్పుడు ఏమంటారంటే నేను ఏమంటానంటే మళ్ళీ లైక్ ఇది కూడా ఉ ఉంటంది కదా తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండి. అన్ సాలింగ్ అప్పుడు
అవును ఉంటాయి మాట్లాడు
అదే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి.
ఇప్పుడు అంటే
అంటే అప్పుడు అటు టైమ్ లో ఎటువంటి ప్రాబ్లం ఎక్కువ ఉండవి
ఇప్పుడు ఏ నుంచి సి కెళ్ళు ఈ నుంచి డి కెళ్ళు డి నుంచి బీ కావ్ ఆ హు బీ దగ్గ అబర్లి అనీ
వయ సీ తోడు వస్తాం.
హు అదే ఆన్సర్
అంటే అలాంటి క్వశ్చన్లు ఉంటాయా లాజికల్
ఆ అవును అన ఉంటాయి మే
మళ్ళీ ఇప్పుడు కొంతమందిని పెడతారు
ఉ
ఇప్పుడు ఇప్పుడు నేను అంటాది ఇప్పుడు నేను అంటాను నేను చెప్పేదినండి. ఆ ప్రజెంట్ ఇప్పుడు ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తనకాడ లేని స్కిల్ కూడా రెజ్యూమ్ లో యాడ్ చేసుకుని వెళ్తారు.
ఉ
వెళ్ళినప్పుడు అతను ఏమన్నా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాడు
ఇప్పుడు రెజ్యూమ్ లో అంత తప్పించుకున్న చిన్న అ రేపు ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు లేని చెల్లు పెట్
ఆహా అంటే ఇప్పుడు లేని స్కిల్ ఏం పోతే నీకు ఆ మీ రెజ్యూమ్ను బట్టి నిన్ను క్వశ్చన్ అడుగుతారా
మ్మ్
అవును అది కూడా నిజమ్ జమే కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఫార్మల్ డ్రస్ తీసుకోవాల జీన్స్ షర్ట్ ఏసుకొని పోకూడద
వైల్డ్ మ్మ్ చాలా మంది వైట్ షర్ట్ వేసుకొని పోతారు మా కామన్ అయిపోంది ఇప్పుడు మీరు మార్తే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మీద వీడు మంచోడు అని
కదండి